హలో హలో పడుకోలేదా ఇంకా ఆ వినిపిస్తుంది
అదే చెప్పా కదా మా చెల్లి ఇది ఎంప్లాయ్ మేనేజ్మెంట్ ఏదో ఉందని చెప్పి
ఏం ప్రాజెక్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేయరా
ఆ ఎంప్లాయీ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఫుల్ స్టాక్ యూస్ చేస్తాము
ఓకే
ఆ ఫోను బ్యాక్ సెకం లో జావా లాంగ్వేజ్ యూస్ చే చేస్తేనే బెటర్ తన ఇంక ఎట్లాగూ పైతాన్ పైన అంత ఇంట్రెస్ట్ లేద అన్నమాట
ఆ ఓకే అవును ఇట్లా ఈ ఫుల్ స్టాక్ లో ప మొత్తాని కంటే జావానే ఎఫెక్ట్వ అంట
హ అందుకనే చెక్ చేసింది జాపాన్ యూస్ చేసి స్పంగ్ స్ప్రింగ్ యూస్ చేసి ఇంకా వెరిఫై చేయలేదు చూదాం అని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేశా చెప్పా కదా మళ్ళీ ఇటు కొ ఒకయాల చిన్నగా ఉనిది అలా నెంబర్ ఇవ్వడమేంటి
అంతేలేని ఈ టై లో ఇప్పుడు చేద్దామన్నా ఇంట్లోనే కదా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వస్తాము ఏం చదివ తంలనే ఫీలింగ్ వస్తది
ఆ అదే వచ్చింది ఇంకా సర్లే ఏదో ఓపెన్న్ చేసాం కదా చెద్దాంమని చెప్పి టీవీలో చిరంజీవి ఇ పోయి పెట్టారు అన్నమాట పా
ఉ ఓకే
చూస్తా మంచిగా అట్లా చేసినా
ఉ
ఇంకా అంతలోపే నీతో మాట్లాడదాని చెప్పేసి మీకు
ఆ రోజు మిమ్మల్ని నేను మీ క్లాస్ లో వేరే పాప మీ క్లాస్ ఏనా అదే మీరు ముగ్గురు మీ ముగ్గురు ఇంతకు ముందు కూర్చో ఆ ఆ అమ్మాయి ఒక కథ రాసిందీ అ టా ద బాయ్ ఐ లవ్ ద గర్ల్ హే లవ్స్ అని ఆ కథ ఆ ఆ నిజంగానే ఆ కథ కధ మా క్లాస్ లో ఎల్లి అబ్బాయికి ఎవరో చెప్పారంటడి అ చదివి నచ్చితే వేరే వాళ్ళకి పంపండి అని అయల్లి అబ్బాయి నా స్ ఆ అది ఎట్లో తెలీదు
నువ్వు
ఆ టైట్ చేసి పంపించ టుంది మీకు పంపిస్తాలి నాక అద నా స్నేహితురాలు పంపించింది
చే చేయకుండా ఆ పాప ఏంది అందరికీ పెట్టుకునింది
అది ఏమో తెలిదు మరి ఆ ఎల్లి అబ్బాయి మా ఇంకో స్నేహితురాలకి పంపించాడు అదే ఆ అది నా నా అదే షుగర్ పార్ట్నర్ ఆ ఆ పాప్కి పంపిస్తే ఆ పాప్కి బుక్స్ చదివే అలవాటు ఉంది ఆ పాప్ ముస్లి పాప తెలుసు కదా మా బ్యాచ్ లో ఆ వాళ్ళిద్దరి బు ది అలవాటుంది తెలుసు కదా మీకు వాళ్ళిద్దరు చదివారంట చాలా బాగుందంట ఆ కథ
అంత మంచి టాలెంట్ ఉంటే మాకు ఏ రోజు చెప్పనేలేదు ఆ పిల్ల
ఆ అదే తర్వా వాళ్ళకి ఆ కథ బాగా నచ్చిందంట అందుకని ఆ అమ్మాయిని డైరెక్ట్ గా మీ తో ద్ధం ఒకసారి ఆ ఆ అమ్మాయి నెంబర్ కనుక్కో అని చెప్పి నాకు అడిగారు అందుకు మిమ్మల్ని ఆ రోజు నంబర్ అడిగింది
అంతేనా మా క్లాస్ లోనే పడింటుందిలే ఎప్పుడు వచ్చేయండి ఎట్లా పిలుచుకోని వెళ్ళిపోతా
ఆ వాళ్ళు మొన్న
స్వాద్ ఆ
మ్ ఓకే ఆ పీజీ నేనా
ఆ కార్తిక్ పిజి
ఆ ఆ ఓకే వాళ్ళు ఇన్ని రోజులు కలవాలనుకున్నారు కుదరలేదు మీకు వేరు మాకు వేరు బ్రేక్ అట్లా వదులుతా అనిన్నారు ఇంకా సొమ్ వారం కలద్దాము అని అనుకున్నారంటా వాళ్ళు నాకు పంపించారు మీకు పంపిస్తాను ఆ టైటిలే బాగుంది ఇంట్రెస్టింగ్ గా వన్స్ సైడ్ లవ్ స్టోరీ అంట చాలా బాగుందని చెప్పారు
ఆ పాప ఏమన్నా చేస్తూ ఉందో లేకుంటే ఎట్లా ఫీల్ అయిందో ఏమో తెలియదుగాని వాళ్ళ బ్యాచ్ అయినే మా అమాట మా ఇంకొక స్నేహితురాలన్నీ అప్పుడప్పుడు ఎక్కిరిస్తూ ఉంటారు పెప్సీ పెప్సీ అని
ఓ ఓకే
సో అట్లంతా జరుగుతుంటే ఏదోలే అనుకున్నాం పర్లేదు అందరిలో ఏదో కళాకాండం ఉంది మనలోదప్ప
లేదు మీలో కూడా ఉంది అది బయట పడలేదం
అదే మనలో కూడా ఉంటది ఏముందో తెలుసుకోవడానికి ఇంత టైం బట్ పట్టిందంటే అది తెలుసుకొని దాన్ని ప్రదర్శించే లోపే సగం జీవిత
ఏం కాదులే అదే టైం వచ్చినప్పుడు బయట పడుతది
అంతే అట్లానుకోనే ఇన్ని రోజులు కాలం గడిపేసాం అనుకో
హ్మ్మ్ హ్మ్మ్ ఇంకేంటండి మ్
తన అప్పట్లో మేము ఫస్ట్ ఇయర్ లో కూర్చొని ఒకటే బెంచ్ తను కొంచెం టాలెంటెడ్ పా ర్సన్ ఎ అంటే మ్యాథ్స్ బాగా చేస్తది సాల్వ్ చేస్తది ఇంకా అదిగాక మా ఇంటర్ ఫ్రెండ్ తనకి స్కూల్ ఫ్రెండ్ అనమాట ఒక అమ్మాయి మేము అప్పుడు అట్లా మాట్లాడుకున్నాము అంటే ఇన్స్టాగ్రామ్ లో పెడుతాం కదా మనం బడ్ అే స్టోరీలు అట్లాంతా సో అట్లా పెట్టడం వల్ల అప్పుడు తను అడిగింది తిను అడిగిందన్నమాట అంటే నీకు తెలుసా అని మధ్యలో నన్ను అడిగారు హా తెలుసు ఇట్లా మేము ఇంటర్ అంటే ఓ మీరు ఇంటరా మేము టెన్త్ే అనింది
ఓకే
మ్ ఇంగ అట్ల అట్లా మాట్లాడుతా ఇంకా ఒకే బెంచ్ లో కూర్చుంటూ అప్పుడు వన్ వన్ అంతా బాగుండే నా
ఎందుకు మళ్ళీ మీ ముగ్గురు సపరేట్ అయిపోయింది
ఆ తిను అబ్బాయిలతో ఎక్కువ మాట్లాడుతా ఉండేదన్నమాట అంటే వినయ్ ఆ సారీ వేరే అబ్బాయిలతో ఆ అది వాళ్ళు ఇంకా క్యాంటీన్ పిలవడం అట్లంతా అప్పట్లో నాకు ఇప్పటికే నచ్చదనుకోండి కానీ అప్పట్లో ఇంకా ఇదిగా ఉన్ని ప్పుడన్న కనీసం వెళ్లి హాయ్ బాయ్ అన్నా చెప్పడం మాట్లాడడం అట్లంతా చేస్తా ఉన్నా అప్పుడు నాకు న వచ్చేది కాదు ఇంగ తను అట్ల వెళ్ళిపోతే నేను ఇంకా తన్నక్కడే వదిలేసి అట్లే ఏమన్నా అనుకోనిలే అని చెప్పి వచ్చేసే దాని వన్ వన్ కదా
అవునులే
అస్సలు నచ్చేది కాదు సో అట్లా గ్యాప్ వచ్చింది ఇంకొక అమ్మాయి ఉండే మ్ ముస్లిం అమ్మాయి ఆ అమ్మాయి ఎట్లంటే ఇంగ సగం క్లాసులకే రాదు
అవును ఆ
టూ వన్ కోచ్చేసరికి ఏమంటారు ఫుల్ గా ఎల్లి వాళ్ళు వస్తారు కదా సో అమ్మాయిలంతా ఎక్కువ మంది మా క్లాస్ లో ఒక్కడే ఒక్కడు ఆ ఏళ్ళి అబ్బాయి అంతే సో బెంచెస్ ఫుల్ అయిపోవడం వల్ల ఎక్ అక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు అక్కడ అన్నట్లు అట్లాట్లట్లా కూర్చుంటాన్నమా
మ్
మేమిద్దరం ఒకే చోట కూర్చోడానికి చదువుకోవడానికి అట్లా కుదరలేదు ఇంగ అట్లట్ల గ్యాప్ వచ్చేసింది అది గక మేము అంత మంచి గేం లేము కాబట్టి
ఆ ఓక్కే మా క్లాస్ లో క్క ఎళ్ళి అమ్మాయి గుడ్ లేదు అందరు ఎళ్ళి అబ్బాయిలే
అదే మా క్లాస్ లో ఏక్ నిరంజన్ అని ఒక్కడ వచ్చాడనమాట
ఆహా మా డిపార్ట్మెంట్ మొత్తంలో ఒకే ఒక అమ్మాయి అనుకుంటా ఎల్లి ఈ ఇంక అందరు అబ్బాయిలే
ఓకే అయితే దాన్ని ఎక్కువ సెలెక్ట్ చేసుకున్నట్టులే మా వాళ్ళల్లో అటు ఇటు అందరు ఉన్నారు ఆల్మోస్ స్ట్
మ్ మ్
ఇంకా సో అట్లా వచ్చేసింది కని అంటే మాట్లాడుకుంటం ఇప్పటికి కుడా మరి అంత కాదు ఇంకా వాళ్ళు తాను అట్లా అబ్బాయిలతో గ్యాంగ్ సో అట్ల అంత ఎక్కువయిపోయింది ఎందుకో నచ్చేది కాదు చెప్పాలం ఇప్పటికి కూడా నాకి అదొక ఇది ఉందన్నమాట అంటే ఎందుకు మన వాళ్ళతో సోపతి
అబ్బాయిలంతా ఇది ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఫ్రిన్డ్షిప్ పంతా వన్ సైడ్ ఉండదు ఇద్దరు ఛాన్స్ ఇస్తేనే ఉంటది
ఉంటది ఇంగ అందుకనేసి ఇంగ నినేమి అంటే మనకు ఎందుకు లే చిన్నప్పటి నుంచి తెలిసిందే అది వేరు ఇప్పుడు ఇప్పుడు క్లోజ్ అయిపోవడం మాట్లాడడం చెప్పలేం కదా నమ్మలేం కదా
మ్
కాదు ముందు నుంచి నచ్చేది కాదు ఇప్పుడన్నా ఒక ఫీల్డ్ లోకి వెళ్తున్నప్పుడు ఒకేలాగే చూడాలి అన్నట్లు నేను కొంచెం కొత్తగా పరిచయమైన ఫ్రెండ్ వల్ల అంటే తను చెప్పిందన్నమా అంటే ఇట్లా నువ్వేం పెద్ద నీ ఒపీనియన్ వరకు నీది కరెక్టేనో అట్లే ఉండాలి గూడా కానీ అట్లా మాట్లాడితేనే కదా తెలుస్తది వాళ్ళు ఎలా ఉన్నారు నెక్స్ట్ స్టెప్ మనం ఏం తీసుకోవాలి ఏం చేయాలి ఇవి
ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ ప్యూర్ గా ఉండాలి అం తే గాని అది ఆ ఫ్రెండ్షిప్ చూస్తేనే చిరా రాకూడదు మనకి ఆ ఫ్రెండ్షిప్ చూస్తేనే అబ్బా వాళ్ళలాగా ఉండాలి మనకి అట్లా ఉంటే బాగున్ను అనే ఫీలింగ్ వస్తుంది అట్లని ఊ గ్రూప్ గా ఇప్పుడు ఆ అదే మన స్నేహితురాల వల్ల క్లాస్ లో గ్రూప్ గ్రూప్ గా ఉంటారు గదా ఫ్రెండ్స్ నలుగురు అట్లా నలుగురు ఉన్నా అది వేరు అంటే ఒక బ్యాచ్ లా అట్లా కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్ చేస్తా అంటే అది ఇంకా ఏక్కడికో తీసుకుని వెళ్ళిపోతుంది మన స్నేహితురాలు ఉన్నట్టు ఉమ్మ్
చెప్పాలంటే నేను అనుకున్నట్లు వాళ్ళని అవాయిడ్ చేయడం కొంచెం దూరంగా ఉండడమే మంచిది అనిపిం స్తుంది నేనైతే కొన్ని అంటే సెకండ్ ఇయర్ నుంచి మా స్నేహితుల్లో ఉ అంటే మా స్నేహితులు వాళ్ళ లైఫ్ లో ఉన్నా మల్ చూసి నేను ముందు నుంచి అట్లా ఉన్నా అట్లే అనిపిస్తుంది అయ్యో దూరంగా ఉంటేనే నేను పో లే మంచి పని చేసాను ఉండడం బెటర్ అనిపించింది కానీ మాట్లాడం వరకు అయితే చెప్పా గదా ఒక అమ్మాయి పరిచయం చేసింది సో అప్పటి నుంచి జస్ట్ మాట్లాడం ఏమంటే ఏమి అ
ఆ అట్లు ఉండటం బెటర్ అట్లని ఎక్కువ తీసుకొని వెళ్ళిపోకూడదు అని
ఆహా ఎక్కువ తీసుకొని వచ్చేసి మనం ఎక్కువ లీనియన్స్
ఉ వాళ్ళు ఎట్లో అయిపోయి అంతా మనకి సెట్ అవని పనులే
తె ఇంగ్ నాకయితే అస్సలు
ఎవ్వరి దగ్గరన్నా తక్కువ్వచ్చు కానీ అబ్బాల దగ్గర తక్కువ్వగూడదు ఇంకోటి ఏమంట ఆ అబ్బాయిలు ఎప్పుడు ఎట్లు ఉంటారు ఎప్పుడే మాటా తీసుకుంటారు మనకి
తెలీదు ఎస్ ఇది పాయింట్ ఇది నా లాజిక్ మీకు ఇప్పటికి అర్థమైంది నేను చెప్ప చెప్పకపోయినా కానీ లాజిక్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్
ఏ ఇప్పుడు ఒక అబ్బాయి ఇడియట్ ఏ మినిట్ లో ఎట్లా తీసుకుంటాడో చెప్ప పేల్లం ఒకసారి కామెడీ గుంచి చక్క సీరియస్ లేకపోతే తీసుకోవచ్చు కాబట్టి మన లిమిట్ లో మనం ఉండేది బెటరూ
మనం ఉండాలి ఇది కరెక్ట్ పాయింట్ అండి ఇన్ని రోజటికి మీరు అర్థం చేసుకున్నారు
ఎంతనా మీరు మేం పార్ట్నర్స్ కదా మాత్రం అండర్స్టాండింగ్ ఉంటదిలే
నిజమే నిజమే పర్లేదు ఎవరో ఒకరిన్నా ఉండాలి కదా అ అర్ధం చేసుకోవడం
ఆ అదే నిజంగానే అండి నేను ఎక్స్పీరియన్స్ చేసా కాబట్టి చెప్తున్నా ఆ అబ్బాల్ త ఎంతలో ఉంటే అంతలో మనకి మంచిది
చాలా మంచిది ఏమంటే ఏమంత వరకు అంతే అంతే
త బెటర్ అసలు ఏం పని వాళ్ళతో మనకి ఇప్పుడెప్పుడో ప్రాజెక్ట్ పడిందా జస్ట్ ఏమంటే ఏమ అంటే
అంతే అంతవరకే ఉండాలి అదే ఉ అంటే మంచిది అది కాక నా ఇంకో ప్రాబ్లమ్ ఏమంటే ఫస్ట్ క్లోజ్య్యినుకో మళ్ళీ కనెక్ట్ అవ్వడం మళ్ళీ ఏడవడం మాటలు అట్లంతా అంత రావు ఆ అవంత చేయకూడదు కొంచెం కష్టం సో చేయకూడదు ప్లస్ నో చెప్పడం రాదు అప్పుడు ఏదన్నాయి నిజంగా నో చెప్పడం కూడా రాకపోతే ఇంగ నన్ను నేను పనిష్మెంట్ చేసుకోవా ల్సోస్తదంన్నట్టు
నో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అవును నేను మీ చాలా సార్ కూడా చెప్పా లైఫ్ లో నో చెప్పడం చాలా ఇంపార్టెంట్ ఎట్లీస్ట్ అహం నో కాకపోని ఏదో ఒక రీసన్ చెప్పి తప్పి పోవాలి నాకు ఇది ఉంది సారీ లేకపోతే ఇది ఉంది సారీ అం
అందుకనేసే అండి ఒకసారి చెప్తే నెక్స్ట్ టైం మనల్ని అడగరు వాళ్ళు
ఇప్పుడు మన అక్క ఉంది అక్క నన్ ఇంకో పాపని ఏం అడగదా హెల్ప్ నిన్నే అడుగుతుంది నువ్ చేస్తావు కాబట్టి
ఎందుకంటే న్ ఆ అది కూడా అంతే ఆ అద్ అది ఇంకో టాపిక్ కూడా ఉంది మీకు చెప్పాలి అక్క గురించి మన రూమ్ కి పిలుచుకెళ్తే మా మా చెల్లి వాళ్ళ రూమ్ కి మూసుకొని ఛార్జింగ్ పెట్టుకోని గమ్మున రావాలి కదా గురించి నా గురించి తిట్టింది తెలుసా అక్కడ అంటే నో చెప్పడం రాదన్నట్లు న నీకు నో చెప్పడంనికి రాదు నువ్వు ఏం చెప్పిన చేస్తావు వాళ్ళతోన్న సాయి అం అంటే మీ స్నేహితురాలు అంటే నచ్చదంటవు మళ్ళ వాళ్తోనే వెళ్తవు అది ఇది అని ఏదో చెప్
మ్ అప్పుడు మీరేమనిండాలంటే నాకు నో చెప్పడం వచ్చింటే మిమ్మల్ని ఎప్పుడో నో చెప్పి వదిలేసింది
నేన అదే చెప్పా అట్లా చెప్పా అది చెప్తే దాన్ని మాత్రం సి ల్లీగా తీసుకునింది నేనేం అట్ల చేయలేదు మరి అన్ని పనులు ఏం చేయించు కోలేదు అది ఇది ఆని ఏదో సోది చెప్పింది ఇంకా మా చెల్లికే కోపం వచ్చింది మ్ నన్ను తిట్టింది ఏంది ఒ కరోచ్చి ని గురించి నా ముందర అట్లా మాట్లాడితే ఇంగ నేను సీనియర్ అని అది నీకు సీనియర్ అని గమ్మున ఉండిన వేరే వాళ్ళు అయిఉంటే ఈ పాటి కఖచ్చితంగా రూమ్ లో నుంచి దోబ్బేసుంట బయటికి అన్నట్లు మాట్లాడింది
అంతే కదా
ఒకరి దగ్గరకు వచ్చినప్పుడు ఏమవసరం నికి